హలో! ఔనా మీరు బావున్నారా?
హ్మ్ మంచిగనే ఉన్నాము.
ఏం చేస్తున్నారు.
ఏం లేదు మీరేం చేస్తున్నారు.
అంటే ఏంది లేండి కలిగనే ఉ
రాత్రయిందా ఉమ్ హు మాక్ తెల్లారింది. మీక్ ఏమో రాత్రైందా
ఆ
హ్మ్ బెశాన్లో ఉంటాం కదా మ్
ఎంజేస్తున్నారు పొద్దు పొద్దుగల లేసి మీరు
మేము పొద్దు పొద్దుగల లేసి ఏమ్ వన్ ఎంజేత్తము ఇళ్ళూడ్చినా వాకీలుడ్చినా అన్నం వండతాన ఇప్పుడే మా ఆయనొచ్చే టైమైంది
అహ్
మా ఆయన నడవడానికి పోయిండు పొట్ట దగ్గాలని మాట్లాడరు ఏంటి ఊ అంటారు మీకు నోర్లేదా
ఉన్నదండి నోరెందుకు లేదు
మరి మాట్లాడొచ్చు కదా
మీర్ చెప్తుంటే వింటున్నాను
ఆహా అయితే ఇప్పుడు మీరు చెప్పండి నేను వింటాను ఇంకేం చేస్తున్నారు
ఏం లేదు ఊకేనే కూచున్నా కాల్ మీద కాలేసుకొని కూచున్నా ఈయ మా మావిడ వంట చేస్తాంటే ఇటు కూ ఉన్న మా బాబున్ బట్కొని
అవునా మీ బాబేం చేస్తున్నాడు ముచ్చట బెడతాండా
పెడతాండు ఆడుతాండు పడతాండు దొర్లుతాండు ఇయ్యాలా మా బాబు మంచం మీచెల్లి కిందబడ్డాడు తలకి తలకి దెబ్బ దెబ్బ తాకింది ఇట్లా వాచ్
అయ్యో ఎలాగా
ఆ మా భార్య బెడ్డు మీదేసింది పోయి కూ కూరొండుతాంటే ఆ బొర్లి కింద పడ్డాడు
అయ్యో మీ భార్య పడేసిందా మీ భార్యకు మీ పిల్లలమీద ప్రేముండదా కావాలని అట్లా పడేత్తదా
భార్యకు మీ పిల్లల మీద ప్రేమ అనేది ఉండదా కావాలని పడేత్తదా అంటాన్నా
అదో పిచ్చిది అట్లా పాడేస్తా ఉంటది ఇవ పాపనుప్పుడు పాప చిన్నప్పుడు చిన్నగున్నప్పుడు పాపను కూడా రెండు సార్లు పడేసింది
హాయ్ అండి అయ్యో పిల్లల మీద అసలు జాగ్రత్తనే ఉండన తుందిగానే ఊకే పడేత్తానే ఉంటదా
ఇలా మళ్ళ ఏమన్నా అంటే నాకు నాకు ప్రాణం నాకు ప్రాణం అంటది చేసేదో ఇట్ల చెత్తా అంటది ఏం చేయలె ఏం అనలేదు కోపం వచ్ కానీ ఇగ ఏం అనలేదు మా అమ్మ నాన మా అమ్మ నాన్న వచ్చిర్రని నేను వాళ్ళతో మాట్లాడుకుంటా బయటుంటే ఆమె
ఆహా
ఆమ ఆ పన్ జేసిందిగ ఏం జెయ్యాలిగ
అయ్యో మీకే బాగా ప్రేమ ఉండి బాగా ఫోన్ చూపిత్తారు అన్నీ ఫోన్ చూడకుండా ఊకే పిల్లల్ని పట్టుకోని మీరు
ఊ నేను బట్కోని ఉంటా అంటే నేను పని ఉన్నప్పుడు బయటకి వెళ్తాను గాని నార్మల్ టైం లో ఉంటాను గదా
ఉత్తప్పుడు ఉంటారు అని గానీ ఫోన్ పట్టుకోనే ఉంటారట గ దా మీ ఆవిడ కూడా మీ మీద చెప్తాంది ఇట్లా
అ అంటే ఖాళీ టైం లో ఉంటాం అండి ఫోన్ పట్టుకొని ఊకే ఎందుకు ఉంటాం అండి
ఊ ఉత్తప్పుడైనా మీరు ఫోన్ పట్టుకోనే ఉంటారట బాత్రూమ్ లో కూడా ఫోనే తీసుకొని పోతారట
మరి టైం పాస్ కాదేం కాల క్షేపం కావాలంటే ఫో ఫోన్ తీసుకోని పోవాల్సిందే కదా
ఊ గా కాలక్షేపం కోసం కూడా మీరు గా ఫోన్ ఇడిచి పెట్టట్లేరు ఆ మాత్రం కూడా మరి మీ ఆవిడ కూరొండుకుంటా వడేసిందని తప్పేం ఉం
అప్పు అప్పటికి అప్పటికీ నేను చెప్పాను బాబూ బెడ్డు మంచం మీద ఉన్నాడు
మీరు చెప్పి మీరు చెప్పిర్రండి బాబుని పట్టుకొని కూసుంటది కూర మాడిపోతది అప్పుడు మీరేం అనరా
ఆ దాన్ని అది పొయ్యిని కొంచము తక్కువ పెట్టుకోవాలె తక్కువ పెట్టుకొని
పొయ్యి మీకు తెల్స అప్పడు కూడా పోయి తా కునే ఉంది క్ తెల్సా పొయ్యి తక్కువనే ఉంది అడుగుడు అంటింది అప్పటికి మా ఆయనకు ఒక రోగం కారం వేసిండు నేను చూసేసరికి అప్పటికి అడుగంటి పోయింది అని కూడా చెప్పింది
ఆ మీరు చూసేదే మారుతున్నారు కదా హలో
చెప్పంది మీరు ఎలాగ మీ ఆవిడ మీద చాడలు చెప్తున్నారో మీ ఆవిడ కూడా అలాగే చెప్పింది మీ మీద చాడలు
లేదండి ఉన్న నిజాలే మాడతాను నేను
మ్మ్ మీరు నిజాలు మాట్లాడతారని
ఆ వాడే వాడే వా అయితే వాడే వాడు ఆ
కన్నతల్లి కన్నపిల్లలకి కింద పాడేయాలని ఎప్పుడన్నా చుత్తద
పడేయాలని పడేసిందని నేను అంటలేను ఇప్పటికి గూడా చూసుకోవాలె
చూసుకోవాలె చూసుకోవాలె చెప్పిర్రని మాది ఏదో లేషినయని ఎవరి ముఖం చూసిందో ఏవట జరిగింది అంత మాత్రాన అందరూ భార్యని నిందించడం ఎంత వరకూ అది
మరి ఆమె తప్పు చేసినప్పుడు ఆమెను అనకపోతే ఎవరిని అంటరండి పట్టుకోమని చెప్పినం కూర మాడిపోతే మాడిపోయింది. ఇప్పుడు కాకపోతే మళ్ళ తెచ్చి అయినా వండుకుంటాం అంతే దెబ్బ తా బాబుకు దెబ్బ తాకితే పరిస్థితి ఏంటీ చెప్పండి ఇగ తలకాయ వాషింది వాడు ఎట్లే ఏడుతా ఈనంటే గోరంగా ఎగిరిండు అందులో బయటికి వినపడ్డది వాడు కింద పడ్డ సౌండ్ బయటికీ వినపడ్డది అక్కడికి రోడ్డు మీద ఉంటే రోడ్డు మీద దంకా వినపడింది అ కోపం వచ్చింది అ కోపం వచ్చింది కానీ ఏం అనలే యా మళ్ళా అంతే మళ్ళా తర్వాత నేనే బాధపడాలి ఆమె బాధపడతని ఆమె బాధపడితే నేను బాధపడాల్సి వస్తుందిని ఇగ నేను ఏమనలే.
అబ్బో మీ ఆవిడ బాధపడుతే మీరు చాలా బాధపడతారుట్టున్నారు కా అండి
ఫుల్ గా బాధపడతా ఆమే తిన్నప్పుడే తింటా అలుగుతె తినిపిత్త
ఉ అలాగా మీ ఆవిడ తిన తిన్నోడు తిన్నట్టున్నారు కదా అల్లా
సారి తింటాం లే కాకపోతే ఆమెకు ఏమన్నా లే ఏంటి ఆలస్యం అయితే నేను ఇక తొందరగా పెట్టుకునేసి తింటా
ఉ మీ ఆవిడా ఏం చేత్తందీ అయిపోయిందటన వంట
ఉంటా అక్కడ ఆ పాప వచ్చిందండి డిని వచ్చింది మా నాన్న వాళ్ళు తీసుకొని వచ్చారండి.
ఆ హ
ఉ
ఏం చేస్తంది మే పాపా మరి ఏం చేత్తందండి మీ పాపా
మా పాప వాళ్ళ తాత తోటి వాళ్ళు అక్కడ కి పోయింది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి.
అవునా ఇటు వచ్చి ఉండి వచ్చింది అటు నుండీ పోయిందా
ఆ చెప్పింది అర్థం అయ్యింది తపుం మా పడుకున్నదిే పడుకొనిసినట్ ఇక్కడేది వాళ్ళ తాతర తీసుకొని పోయిడి తీసుకుంటాని పోయింది ఇప్పటిదాకా రదే ఇప్ప దాకా రాదా అనేది
ఉ హ్ మీ పాప పాలు మర్చింద అండి మరి
పాప పాలు మార్చందండి ఇక డబ్బా పాలు ఉంటాయి కదండి ఆ బర్రెపాలు బర్రె ఆ బర్రె బర్రెపాలు తాగుతా ఉంటది ఇగ
అయి మర్శింద అండి మరి
లేదు మరవలేదండి ఇక ఇప్పుడు ఎల్లుండి అయితే ఇగా రెండు సంవత్సరాలు అయితాయి రెండు సంవత్సరాలు వెళ్తాయి జల్దీ గా బంజేద్దాం అని చూస్తానం పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి తాగిపిద్దాం మధ్యల మధ్యల ధ్యలా అప్పుడప్పుడు తాపించేది కదా అది బంజేద్దాం అని చూత్తనాం ఎందుకంటే పాలు తా ఆ పాలు ఆ పాలు తాగితే అన్నం తినట్టు లేదు
మ్మ్
మ్మ్ ఆ పాల మీదనే ఉంటంది కాబట్టి ఆ మరిపియాలిగా మరిపిత్తే అటనన్న సెట్ అయితది కావ్ కావ్ పాల మీద బాక్క ఉంటుంది, అన్నం తింటలేదు ఏం తింట లేదు, ఆ తంసేపులే తాగుతుంది అంతా ఇబ్బంది పడతుంది.
మరి అది వాస్తవాన్ని థమ్స అప్ లో అయితే అందరు తాపిత్తారు అట మగపిల్లలకి అట్నే తాపిత్తారు. అసలుకు సుట్టాలు పక్కాలుకు అందరూ తాపిత్తారు, ఇట అని బోతంది అట అని పోతుంది అడ అమ్మములని పోతుంది ఆడదవుతుంది ఇటు నాన్నమ్మలని పోతోంది అటు తావుతుంది. అటో ఇటో మా అమ్మ అయితే తాపీయదు, కాని మా డా మా నాన్నగారు అంతే ఏ కొంచెం కొంచెం ఏమంటాడు మా నాన్నగారు మా అమ్మ ఏమో తిడుతాంటది కాని మా అయితే తంసపులతోన అయితే పిల్లలు ఆగమైతారు ఏం జేయలనో అర్త్ కాదు పైకి బో క్కల్ తింటాయట లోపల
ఆ మా ఇంటి పక్కన కిరాణ షాపు తాగుతాంది తగుతాంటేనయితే ఊరందరికి చేసినాం కాబట్టి వాళ్ళ పోస్తనే ఉన్నారు పోత్తాంటే తాగుతాంది అన్నం తింటలేదు. ఆపినెన్స్ ఫస్ట్ టైం నాకు
నా గూడ మా బాబుతోనే గోస నాకు గూడ మా పాపతోనే గోస అన్నం తినదు, అట్ తిప్ప తా ఉంటది అది ఒకవేళ తినమనుకుంటే ఉంచితే మాత్రం రోజంతా అట్నే ఉంటది.
హ్మ్
బాబు ఏడుస్తున్నాడా అండి
ఆ బాబు ఏడుస్తున్నడు లేచిండి ఇప్పుడే నిద్ర లేచిండు ఏడుస్తాండు.
మ్మ్ నాది గుడ అన్నం వండుడు అయిపోయింది మా ఆయన ఒత్తడు కావచ్చు ఇగ ఇంకేం చేతాండు అండి
ఏంటండీ ఏం లేదు అండి ఇ పిల్లల్ ఏంటె కాలక్షేపము
కాలక్షేపం అవుతున్నట్టుంది కదండి నాకు గుడ మా కన్నయ్య తోని మంచిగా ఐతది మా కన్నయ్య నవ్వు అంటడు ముచ్చట పెడతంటడు ఎవ్వరి ముఖం చూసిన నవ్వుతడు, ఎవ్వరి ముఖం చూసిన నవ్వుతడు మా కన్నయ్య. తడా అండి
మా కన్నయ్య గుడ అంతే అండి
మా కన్నయ్య మ నవ్వుతనే దిష్టి తగులుతది అందరినీ చూసి నవ్వుతడు ఎడ్డీ కన్నయ్య,
హ్మ్
మ్మ్
నా కన్నయ్య సుత అట్నే ఉంటడండి
ఒకే ఏం చేస్తారండి మరి అన్నం అయితే ఓండుడు అయిపోయినది ఇంగ తానం చేయాలే రేపు సోమవారం పనితీరవదు. నేను చేసేతాను రోజు చేసేతాను గని అం పనైనా తీరదండి
జనవరి ఒసారి చేసుకొని ఓ పనింతా చేసుకొని కూర్చుంటే అయిపోద్దండి గడికోసారి గడికోసారి చేయద్దండి చూసుకోవాలె ఏం పని ఉంది ఏం కథ దబ దబ చేసుకొనొచ్చి సప్పుడేక టె అయిపోతుద్ది పొద్దుందాక అయ్యే పనులు చేసుకుంటా కూసొద్దండి నిమ్మలంగ అది అట్నే అయితది
నిమ్మలంగానే చేత్తా ఉరుక్కుంట పరుక్కుంట చేత్తన గదా అంత పని అయిపోయి తినేసరికే పన్నెండు అయింది.
అట్నే అయితదండి మరి
అవునా
పొద్దుగాలా పొద్దుగాల తొందర లేవాలండి తొందర లేస్తే తొందర అయిపో
తొందర లేవలేనండి నాకు మైగ్రేన్ అనే తలనొప్పి ఉంది ఆ వ్యాధి వల్లనే తొందర లేవలేను నాకు నిద్ర లేపోతే తల పలిగిపోతుది తల తిమ్మిరెక్కుతది ఈ తలకాయ నొప్పితోనీ భరించలేని ఎవరు ఎక్కనన్న పోనీ నేను లేసే టైంకే లేత్త మా ఆయన నన్ను ఎంత తిట్టిన కాగాని మైగ్రీన్ నొప్పితో నేను బల్లేను అసలు నేను లేవలేను నా వల్ల గాని ముచ్చట అది నేను లేేసి ఇబ్బంది పడతే తర్వాత నా పిల్లల్ని ఎవరు చూసుకుంట్రు
సరే అండి బాబు ఏడుస్తున్నాడు మరి బాబు బాబు ఏడుస్తున్నాడండి
సరే అండి ఉంటాను మరి బాబు మంచిగా క్షేమంగా నిక్షేపంగా చూసుకోండి
సరే అండి సరే ధన్యవాదం